చెప్పండి బాగున్నారా? హలో బాగున్నారాండి?
ఆ బాగున్నామండి, బాగున్నారా మీరు?
ఆ బాగున్నాం అండి, ఏం చేస్తున్నార్ అండి?
ఏం లేదండి ఇప్పుడే టిఫిన్ అయింది కూర్చునా. మీరేం చేసున్నారాండి? టిఫన్ పాస్తా చేసాం పిల్లల కోసం, ఇగ పిల్లలు కొంచెం సద్దన్నం చేశాను. ఇ పిల్లలు అవి సద్దన్నం ఇష్టపడరు కదండి, అందుకనే తక్కువ చేసి ఇగ పాస్తా చేసి తిని బా పట్టుకొని వెళిళ్ళు
హెల్దీ ఫుడ్
అవును మీర్ తింటారా అండి?
ఆ ఇష్టమండి మాకు ఎండకాలం సమ్మర్ వస్ ఓ కచ్చితంగా సద్దన్నం తీసుకునేది
అవునా మంచిదేనా అండి హెల్త్ కి?
చాలా బెనిఫిట్, చాలా మంచిది. ఆ నైటు వేడివేడిగా అన్నం వండి. దాంట్లో పెరుగు ఏసీ గోర్వచ్చని పాలు పోసి ఉల్లిగాడ్డ ఏసి కట్ చేసి ఒక రెండు పచ్చిమి చేసి కొన్ని వాటర్ పోసి కలిపి పక్కన పెట్టేస్తే మార్నింగ్ లేవగాన్ బ్రష్ చేయగానే తింటే చాలా మంచిదండి
అవునా
చాలా మంది సద్దనం అంటే ఏదో నైట్ మీగిలింది పొద్దున తింటే అదే సద్దనం అనుకుంటురండి
అవునండి నిజమే
అట్లా కాదు కదా దీని ప్రసెస్ వేరే
ఉమ్
ఉమ్ దీని ప్రసెస్ వేరే దీని విటమిన్స్ వేరే దీని హెల్త్ ఫుడ్
హ మా పిల్ల సద్దనం చెతె్ అందులో ఉల్లిగడలు మాయం చెత్తది ఆమె మా వాళ్ళు ఉల్లగడ్డలు తింటారేక్కువ
అ చెప్పండి ఇంకా
ఉమ్ ఎం చేస్తాల్లో మీరే చెప్పాలి
హు మ్
మీరే చెప్పాలి ఏం చేస్తున్నరో
ర్ పెళ్ళాం
ఫెస్టివల్ వస్తుంది ఏటైనా వెళ్తారా అండి
వెళ్లాలని చూస్తాన్న
ఓకే
వెళ్లాలానే చూస్తున్నామండి మొదటి కి
ఎందండి
ఉమ్ రేపేనా అండి రేపే కదా నావమీ
అంటే మార్నింగ్
మార్లింగ్ వెళ్తేనే బీట్రూ కాకపోతే మార్నింగే ఉంటుంది ఫ్రెష్ గా మధ్యాహ్నం మీకు ఉండరు మళ్ళా ఈవినింగ్ అయితరు
అయితే ఒకప్ పర్లేదండి ఈ పొద్దుగాల్లె ఇక్కడ స్టార్ట్ అవ్వండి మరు ఎట్లాగో మార్నింగ్ పోతే జనాలు ఆ ఆ అక్కడ సీతమ్మ వారు వాళ్ళ పర్ణశాల తెలుసాండి మీకు పర్ణశాల ఆన్ అదే
తెలుసు అండి అట్ల వేల్లోచ్చోలేదో అండి డైరెక్ట్
అట్ల ఏమి ఉండదండి గుడికి పోతున్నప్పుడు ఇటు అటు వెళ్ళడం అట్ల అంటూ ఏమి ఉండదు పర్ణశాల చూసుకొని మళ్ళా తీరిగ్గా ఈడ కళ్యాణం అయిపోతది భద్రాచలంల మళ్ళీ ఈడికోచ్చేసి ఆ కళ్యాణం అయిపోయినాంక దేవుని చూసుకొని లోపల దర్శనం చేసుకుంటే బాగుంటది అది ఇంకా స్ సూపర్ ఉంటది ఇంకా అటు సైడ్
కానీ కనీండి కనీ ఇక్కడ మధ్యాహ్నం అయితే బాలే స్ త్వరగాత వాళ్ళకి
టువెల్కి ఎందుకు బంద్ చేస్తారు కళ్యాణం అక్షంతలు పడేదే పన్నెండింటికి
ఇక్కడ నువ్ టెంపుల్ టెంపుల్ క్లోజ్ చేస్తారాండి ఈ పన్నెండింటి కల్ల ప్రబ్జిస్తారు అఇగా మధ్యాహ్న ఎం దస్తారు మూడు దవస ఏం చేస్తుర్రూ కళ్యాణం జరుగుతున్నా అండి
రోజు క్లోజ్ చేయ్యరు ఇప్పుడు కళ్యాణం అనేది ఇప్పుడు లోపల విగ్రహాలను ప్రతిష్ఠంచితే అది లేపి తీసుకపోయి అక్కడైతే బెటర్గా దేవుని ప్రతిరూపాలు ఉంటాయి రెండో మూడో అవి బయట తీసుకపోయి కళ్యాణ ఇచ్చారు లోపల కూడా కళ్యాణం అయితది మీకు తెలుసా అండి ఆ విషయం
మరి పన్నెండు క్లోజ్ చేస్తార ఎప్పుడైనా పన్నెండు క్లోజ్ చేస్తారు కదా అది మామూలు డే అప్పుడా
మామూలు డే అప్పుడు క్లోజ్ చేస్తారు కావచ్చు కానీ ఇప్పుడు పండడుగల అప్పుడు ఎందుకంటే రష్ ఉంటారు కదా జనాలు ఉంటారు కదా పూ ఎమ్మటెమ్మటే దర్శనాలు చేసుకుంటారు కాబట్టి క్లోజ్ చేయ్యరు మీరు అటు స్కై అటు సైడ్ పోయి వచ్చినాక ఇటు స్కెడ్ వేసుకుంటే బాగుంటది నన్ను అడిగితే
ఎస్ ఎస్
మీరు ఏం అనుకుంటారు మరి మీరేమనుకుంటున్నారంటున్నా
కాల్ వస్తుందండి మకు అమ్మ అని మాకు కాల్ వస్తుందండి మా అమ్మగారు ఫోన్ చేస్తున్నట్టుంది
అది
అ
అ
వు మాత్ర
అ
అఓ మ బ ఒకే ఎప్పుడైపోతే అఓ అవు అదే హా మ
అ అ
నమస్తే
అ అ హలో
హుమ్మ్ చెప్పం
హు చిన్న డిస్టబెన్స్ వచ్చిందండి అంతే అంతే ఏం చేస్తున్నారండి
ఎం ఏ లేదండి ఖాళీగా కూసున్నం టిఫిన్ ఆఇంది ఆ
ఆ మ్ మ్మ్
మీరండి
మేం కఖాళీగానే ఉన్నాం అండ్ టిఫిన్ అయిపోయింది ఇప్పుడే హుమ్మ్ టిఫిన్ అయిపొఇందండి మేము కూడా ఖాళీగానే ఉన్నా టిఫన్ అయిపోయిండే ఇప్పుడే ఖాళీగానే ఉంన్నం రేపెం టిఫిన్ చేయాలా అని ఆలోచిస్తున్నా అక్కడ అన్నదానం చేస్తారు కదండి, బాక్స్డ్ ఎందుకు పట్టుకుపోవాలి ఈడి నుంచి ఆడ తింటే కాదా ాండి అక్కడ అన్నదానం చేస్తారు కదా బల తెల్లవారింటికి టిఫిన్ చేసుకొని పట్టుకొని పోవాలా
అది మీ ఇష్టం అండి టిఫిన్ ఇక్కడ తినిపోవచ్చు అక్కడ చేసు ఏమున్నది
అంతే అంటారా అంటే మార్నింగ్ వెళ్తారు కదా పొద్దుగాల్నే ఎక్కుతారు కదా అట్లా అందుకని వెళ్తున్నా మ్మ్
ఆ అంతేలెండి
అంతే కదండీ టిఫిన్ అయిపో లేకుంటే జరంటే పర్ణశాల పోతామ పర్ణశాల లేదు
అవునా అంటే మీరు అట్లా లేదు అంటే ఇదంటే నేను అట్ అడ అట్లా వెళ్ళొచ్చిన వాళ్ళకి కూడా బానే జరుగుతాదట అందుకని
ఉందా అండి ఇక్కడ నుంచి ఎంత దూరమో ఆ నుంచి మళ్ళ పర్ణశాలకు అంత దూరం
అవునండి నిజమే విషయం అందుకే పొద్దుగాల పోయేది
ఎంత పొద్దున పోయినా ఏమవుతుందండి
మ్మ్
మాకైతే కష్టమే అది
మ్మ్ అంతే అది కూడా నిజమేనండి ఏమో మరి మీ ఇష్టం అండి
మ్మ్
ఏమో మీ ఇష్టం అంటున్నా ప్లాన్ వేస్తున్నారు మ్మ్ మ్మ్ ఏయ్ ఒక్క వన్ మినిట్ అయితే అయిపోతది ఏం కర్రి ఇయ్యాలండి కర్రీ ఏం కర్రీ ఇయ్యాల
తుమ్ముల్ బాగా వచ్చినివి జలుబు బాగా చేసింది మ్మ్ హలో
కథలు తీసుకోలేదు చూస్తానే ఉన్నా కతాం పోయింది వెస్ట్ టైమ్